హలో
హాయ్ అండి
హాయ్ అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ తిన్నారా
ఆ తిన్నామండి పిల్లల్ని స్కూల్కి తోలిన
పంపించారా ఏం కర్రి చేశారు
ఇవాళ వంట పు ర చేసానండి ఇంకా వంట చేయలేదు పొద్దున పులిహోర చేసిన ఇప్పుడు బియ్యం అడిగి పెట్టిన మధ్యాహ్నం వరకు వండుదాం అన్నట్టు
పిల్లలకు బాక్స్ లో పులిహోర పెట్టారా
ఆ పులిహోరనే చేయమంటే చేసిండండి
అవున అండి లెమన్స్ తో చేసారా చింతపండుతో చేసారా అండి
నిమ్మకాయలతో చేశానండి
అవునా ఇక్కడ దొరికాయండి నిమ్మకాయలు బాగానే మీకు
రండి
అవునా అండి మరి నిమ్మకాయలు దొరకట్లేదు అండి అసలు
ఎండ కొడుతాందండి పక్క బట్టలు విండితే బాగుండు కాని
మళ్ళీ మధ్యాహ్నం వరకి వర్షం వచ్చేలా ఉందండి
అందుకే ఇక బుధారం రోజే పిండేస్తే పోద్దున్నే నాలుగు గంటల వరకు లేచి పిండేస్తే అయిపోతది
అవునండి కస పొద్దునయండి వెళ్ళినప్పుడు చూసిపిం
అవునండి ఏం చేస్తున్నారండి ఇంకా హలో హలో వినిపిస్తుందా హలో హలో హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఏమైందండి వినపడట్లేదు
వినిపిస్తుందండి మాకు
ఆ వినిపిస్తుందండి ఆ ఏం చేస్తున్నారండి తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా
తిన్నామండి ఏం కర్రీ చేసారు మీరు
దొండకాయ్ చేసామండి
అవునా
మ్
మ్ హు
ఎక్కడున్నారండి వెళ్ళారండి
ఆహ ఎంతమంది అండి మీకు పిల్లలు
ఇద్దరండి ఒక చిన్న బాబు అండి ఇంకొక అతను ఒక బాబు స్కూల్ కి వెళ్ళాడు
ఏ క్లాస్ అండి ఇప్పుడు
ఇప్పుడే స్టార్ట్ ఉండి నర్సరీ
నర్సరి ఇప్పుడే స్టార్ట మ్ హు మా వొళ్ళ ఇద్దరు ఫోర్త్ అండి ఒక పాప ఎల్కేజీ అండి
ఎల్ కేజీ
అ హా బుక్స్ కొన్నారా అండి నర్సరకి మరి
లేదండి బుక్స్ ఏమ్ తీసుకోను
తీసుకోలేదా మేమి ఇద్దరి తీసుకున్నాము మ్ హు
ఫీజ్ కూడా ఏం మాట్లాడలేండి ఇంకా
కోవాలండి బుక్స్ ఇవాళ సార్ దగ్గరకి వెళ్ళి మాట్లాడేది ఉంది మా కొడుకు మొన్న కింద పడ్డాడు
అవునా అండి
మ్ హు ఇంకా సార్ దగ్గరకి వెళ్ళాలి హాస్పిటలో చూయించి
ఉ
అక్కడ నుంచి అట వెళ్ళి చూపించుకొని రావాలండి
ఎట్లా పడ్డాడండి
ఆ బ్యాగు్ తట్టి కింద పడితే పండ్లు రెండు కొంచెం ఊగుల త్తనాయండి అండి ముందటి
అవున అండి హాస్పిటల్ తీసుకెళ్ళారా మరి
తీసుకెళ్ళలేదండి తీసుకెళ్ళాలి ఈరోజు తీసుకెళ్ళాలి
ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి
ఇప్పుడు తొర్రూర్ ఆ ఇంటి దగ్గరే ఉన్నానండి ఇప్పుడు తరూరుకి వెళ్ళాలి
ఇంకా వెళ్ళలేదా
వెళ్ళలేదు పన్నెండు గంటలకి డాక్టర్ వస్తాడంట. మ్ పన్నెండింటికి వస్తాడంట అప్పుడు ఇగ తీసుకెళ్ళాలి సార్ ఫోన్ చేస్తా అని చెప్ చెప్పిందంట ఆ
చూయించుకు రాండి మంచిగ. టీత్ కదండి ఏమన్నా తినడానికి మళ్ళీ ఫ్యూచర్ లో ఇబ్బంది అయిద్దండి. ఇప్పుడు చిన్న పిల్లలే కదా
అవునండి చూయించాలండి. మ్
చర్లో ఇబ్బంది అయిద్దండి.
అవునండి
ఏమన్న తినడానికి, చేయడానికి
మ్ అవునండి. ఏం కర్రి చేసారండి ఇవాళ
దొండకాయ కర్రీ మీరేమి మీరు పులిహోర చేసారా?
ఆ మేము పులిహొర చేసామండి. పల్లీలు వేయలేదండి మావోనికి సీమోత్ త్తదని జీలకర్ర పోపు గింజలు వేసిన అంతే
పల్లీలు, శనగపప్పు లాంటివి ఏమేయకండి. సీమోత్తే టీత్ కద అండి మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది.
అవునవును అందుకే వెయ్యలేదండి. వెయ్యాలిగ
ఇంక మౌత్ అంటే స్మూత్ ప్లేస్ కాబట్టి కొంచెం ఇబ్బందె అండి తినడానికి.
తినడం రావట్లేదండి. ఎ వానికి అసలు ఆకలి కాగడు మావోడు కాని ఏదో ఇగ తినేస్తున్నాడు అట్లా
ఇంగ తప్పదు కదండి
అవును
కొన్ని అన్ని రోజులు మనలా మనవే ఉండవు కదండి! కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఉండాలండి.
అవునండి ఏమన్న చెట్లున్నాయా పిక్కపోదాం అంటే ఏం కనబడట్లేవండి అస్సలు.
ఏం చెట్లు కావాలండి మీకు? ఇంకెన్ని చెట్లు పెడతారండి మీరు?
మ్ కనకాంబరాలు, మల్లె పూలు ఎన్నున్నా సరిపోవండి పెడతనే ఉంటా.
అన్ని పెట్టారా అండి చాన?
చాల చెట్లు పెట్టానండి ఈసారి అయితే ఏమను ఏమేనుకుంటాయో ఏంకతనో అవి
మా పక్క హోమ్ కి వెళ్ళి చూడండి
ఎక్కడ
మా పక్క హోమ్ గేట్ తీసుందా చూసుకోండి ఒకసారి.
అవునా లేదు ఆ ఉండాయేమో అండి చూడలేదు మరి నేను
అందులో అయితే దొరుకుతాయండి అన్ని రకాల చెట్లు
అవునా ఏమో అండి అట్ల పోవొద్దు కదా అడిగి తీసుకోవాలనేసి ఆగుతున్న.
వాళ్ళు ఎవరు ఉండరు కదా అండి డోర్ తీసుంటే వెళ్లి తీసుకోండి
అదే చూడాలండి.
మ్ మీరెళ్తే నాగ్గుడ చెప్పండి. ఒక సన్న పూలది తీసుకొచ్చుకుంటాం మేమ్ గూడ
అవునా తెచ్చుకుందామండి.
మ్ వాళ్ళింట్లో అన్ని రక్ కాలు ఉంటయండి వాళుండరు గానీ చెట్లు ఉంటయండి అన్ని రకాలు.
అట్లనే ఉండాలండి వాళ్ళు లేకున్నా వాళ్ళ చెట్లైనా ఉంటాయి గదా.
హా అవునండి ఫ్లవర్సూ అన్నీ వాళ్ళక్ ఫుల్లూ అండి జాం కాయలు గూడ ఉన్నాయండి.
జాంకాయలు ఉన్నాయంట గానీ పాములు తిరుగుతున్నాయి అంటున్నారండి.
ఇంట్లో మనుషులుంటాన్రు గదా అండి.
ఏమో మరి పామ్ తిరుగుతున్నదనటున్నా రండి ఆరాధ్య అంది పామ్ తిరుగుతాంది అత్తమ్మా అటు బో కు అని అంటాంద్
ఆ అదేం లేదండి
ఊ ఈడికే మీ ఓనికి మూత్ పండ్లిరిగినయి నువ్ పామ్ గిట్ట గరవాలే నీగ్గాని అని అం టాంది ఓ తల్లి నేనేం బోవట్లేన్ లేవే అని నేనన్నా.
వెళ్తుంటే కనిపిస్తది గదాండి మనకి. అయినా ఆ జాంకాయలు ఏమ్ టేస్ట్ ఉండవండి వాళ్ళయ్.
అవును అంత సప్ప సప్పగున్నయిగా
సప్పగా ఉంటాయండి టేస్ట్ ఉండవ్ అసలు.
ప్రియాంక క్ కాల్ చేసారా అండీ. ఆహా ఇంకేం జేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీ
ఖాళీగనే ఉన్నారా
హ్మా
హే మా ఇంటి పక్కోళ్ళు చికెన్ దెచ్చుకున్నరటా అండి ఇవ్వాళా.
మీ ఇంటి పక్కన వాళ్ళు
చికెన్ దెచ్చుకున్నారు నితీష్ రెడ్డి అనే అబ్బాయి చికెన్ తెచ్చుకున్నాడు అంటా. ఒకటే ఫోన్ మాట్లాడుతున్నావు అంటున్నాడు.
ఇంకొంచెం తినేసి రండీ
ఆ ఆ
కొంచెం దినేసిరండి చికెన్
వద్దండి ఇవాళా మండే
హాయ్యో అందుకే సైలెంట్ అయ్యారా మీరు ఊ.
హు
ఏమేమ్ చెట్లు వెట్టారండి
ఈ ఇగా అన్నీ వెట్టానండి మాందారా చెట్టు, కన్కాంబరాలు, మల్లెపూలూ అన్నీ వెట్టామ్మండీ
అవునా అండి అన్నీ ట్రీసు, ప్ ఫ్లవర్సూ, వెజిటేబుల్సూ.
ఆ అన్నీ వెట్టామండి.
అన్నీ వెట్టండి
ఊహు
మీ పిల్లలున్నారు గదా అండి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి పూలు పెట్ టాలి అవి జేయాలి రెడి జేయ్యాలి అంటే
ఏమో గాని వాళ్ళిద్దరికోసమే నా ఆ తాత్రయం అంతా.
అవునండి మీరు పెట్టుకోకున్నా ఏం లేదు గానీ పిల్లలు వాళ్ళు ఏమన్నా. స్కూల్లో సెలబ్రేషన్స్ అయినా ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినా. వాళ్ళు ఉండరు గదండి ఫ్లవర్స్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి అని ఉంటదండి వాళ్ళక్. పెద్ద పిల్లల కంటే అట్ల అనిపియ్యదు కాని కొంత చిన్నగా ఉన్నారు కదా వాళ్ళకి అట్లా పెట్టుకోవాలనిపిస్తది
బంతినారున్న కనకాంబరం నార్ తీసుకురావాలండి ఇక్కడ గోడ కడుతున్నాం గోడ కట్టిన తర్వాత
ఎక్కడండి
మేము ఇంటే ముందట గేట్ పెట్టించుకుంటాన్నాం అండి
అవునండి గేట్ చేయించారా
ఆ గేట్ చేయించమండి
ఆహా అండి లోపలికి ఏం రాకుండా ఉంటాయి కాబట్టి అన్నీ పెట్కోచ్చండి ఇగ ట్రీసు
ఉ అవునండి
ఊ మీది మొత్తం ప్లేస్ మంచిగా చేస్తే పెద్ద చెట్లు ఏమైనా పెట్టుకున్నా కూడా ఎండాకాలం మంచి యూజయిద్దండి కూర్చోవడానికి మామిడి చెట్ కాయలుగాస్తాయి నీడ ఉంటది మంచిగా అనిపిస్తదండి
అవునండి
ఉహు
కొంచెం ఎంతయినా చెట్లు ఉండాలండి ఇప్పుడు దేవుడికి దీపం ఇట్లా పెట్ పెట్టుకోవాలన్నా చెట్లు ఉండాలి
అవునండి
కదా
అవునండి దేవుడికి పెట్టాలంటే ఫ్లవర్స్ కావాలి కదండీ
అవునండి
ఊ అన్నీ ఉండాలండి ట్రీస్ పిల్లలు ఉన్నరంటే అన్నీ ఉండాల్సిందే అండి
ఊ ఏం చేసున్నరండి ఇంకా
ఎల్లకండి ఒకోప్ పాన్ చెట్టేస్తే అయిపోద్దండి అమ్మాయిలు కాబట్టి అన్ని కావాలండి వాళ్ళకి
తీసుకపోవాలి ఇప్పుడు హాస్పిటల్కు ఇగ తీస్కపోలే నిన్ను నల్లగా అయితంది కదనే ఊ చాల్ రోజలైతంది సాలా పెట్లంకిత ఏం చేస్తున్నారండి ఇంకా మావోడు టీవీ పెట్టిండు పాటలు సుక్కా పెట్టిండండి
సరే అండి బాయ్
ఆ సరే అండి బాయ్